ఏ బాగున్నావనే చానా రోజుల తర్వాత ఫోన్ చేసినావు
హా బాగున్ననే నువ్వు బగున్నావానే వాంద ఎట్లున్నారో తెలుసుకుందామని చాలా రోజులులైందిగా ఫోన్ చేయక అందుకే చేసిన
అదే నేను చూస్తున్నా చాన్ రోజుల నుంచి అసలు ఫోనే రాలేదు బానే చెసింది అని
ఎక్కడ ఫ్రీ ఉంటాంది రా పిల్లలతోనే ఎప్పటికి బిజీ బిజీ ఉన్నారు లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీగానే ఉంది ఖాళీ టైం దొరకడం చాలా కష్టంగ ఉంది ఈ రోజులలో
ఇది గుడ వాస్తవం అద డ్యూటీస్తున్నావానే
డ్యూటి లేదు చిన్న బాబు కదా వన్ ఇయరే కాబట్టి ఇగ ఆయననే చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది కొంచెం కొన్ని రోజులు ఆగాలి ఆ ఫీడ్ చేస్తున్న గదా ఇప్పుడు ఇక మళ్ళీ ఏమన్నా డ్యూటీ చూసుకొని వెళ్తే ఇబ్బంది అవుతుద అని బేబీకి
అవును అది కూడా ప్రాబ్లం ఎ అయితాది లే మీ హస్బెండ్ డ్యూటీ చేస్తున్నాడా
ఆఫీసుకి
అవునా ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నరు మరి పిల్లల్నే
అమ్మా నేను ఇద్దరం ఉన్నం కదా మేమే చూసుకుంటం
అరే మీ అమ్మ బాగుందానే
ఆ అమ్మ బానే ఉందే అమ్మవాళ్ల ఇంట్లో పిల్లలు అందర మీ ఆయన అందరు బావున్నార
అందరు బానే ఉన్నారు మొన్నట్ దాకా డ్యూటీ చేసినా గాని ఇగ కొంచెం శాలరీ అడ్జస్ట్ అయితలేదని బంద్ చేసిన
అవునా కొంచం బెటరే చూసుకో నీకు తగ్గట్టు నీ స్టడీ తగ్గట్టు. ఉంటేనే కద ఎవరికైనా ఈ రోజులలో ప్రతి దానికి కాస్ట్ ఎక్కువనే ఉంటాంది. అన్నింటి రేట్స్ పెరుగుతన్నాయి కాబట్టి
మొన్నా అంటే ఒక ఆ టూ మంత్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూ కెళ్ళిన ఒక స్కూల్లో మా దగ్గర్నే ఉంటది ఒక ప్రైవేట్ స్కూల్.
ఆ ఏమైంది.
ఏ వాళ్ళు ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయితది గదా ఇంకొ ఒక టూ త్రీ ఆ టూ మంత్స్. లో మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితాయి కదా ఇప్పుడు క్లోజ్ అయి.
ఉమ్ అవును
ఇప్పుడు రమ్మన్నారు ఓకే బానే ఉంది. టీచింగ్ స్కిల్స్ కూడా బానే ఉన్నాయి టాకింగ్ పవర్ బాగుంది అని చెప్పిందా ప్రిన్సిపల్.
అవునా అయితే ఫస్ట్ ఎల్తే డిగ్రీ కావాలని అన్నారేమో.
ఆ అన్నారు గాని ఇగ మళ్ళీ కూడా అంటే రికమెండేషన్ మా సిస్టర్ ఇంట్లో పని చేసి ఉండే ఎన్ని రోజులు.
ఆ
అయితే ఆమె రికమెండేషన్ వల్ల సరేలే అంటే బాగా చెప్తది. మేడం అది ఇది అని కొంచెం రికమెండ్ చేసిందట వాళ్ళ మేడం ని అయితే ఆమెకి శాలరీ రాకుండే సాలీరి అడుగుదామనే పోయిందంట. పోయేసరికి నాకు కూడా ఫోన్ చేస్ సరికి మళ్ళీ పోయినా నేను కూడా
అవునా అయితే అట్లా అన్నదా ఇప్పుడు వెళ్తావా మరి నెక్స్ట్
ఆ వెేళ్ళల్ కాదనే. ఖాళీ ఉండి ఏం చేయాను మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి తెలుసా.
ఉమ్ చెప్పు.
దాంట్లోనే అంటే పిల్లలకి ఫీజు లేదు. బస్ ఫీజు కూడా లేదు జస్ట్ బుక్ సెండర్ నోట్ బుక్స్ కొనుక్కోలాట అంతే.
అబ్బా కొంచెం నాకు కూడా ఏమన్నా ఉన్నదో అడిగి చూ చెప్తావా నేం కూడా వస్తా.
వన్ ఇయర్ బాబే అంటున్నావు కదా మళ్ళీ నీకు రిస్క్ అయితుంది వెంటనే
ఇంకా దగ్గరలో చూసుకుంటే బెటరే కదా లేదన్ చూడాలి మరి ఇప్పుడు ఎట్లుంది ఒక్కలు చేస్తే వెళ్ళటం లేదుకదా
అసలే ప్రామలీ ప్రతి దానికి రేట్స్ ఎక్కువ ఏదన్నా కొనేటట్టు ఉందా ఈ పరిస్థితులల్లా
అవును అందుకోసమే ఇయాయి ఒక్కలు జాబ్ చేస్తే బ్రతకలేము సొసైటీలో కొంచెం
అయితే నేన్ మొన్న పోయినా హ్మ్ పోతే అరాం అమ్మ ఉన్నదిగా అయ్యేన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే రా అని చెప్పింది ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు చెప్పగలుగుతావా మ్యాథమెటిక్స్ సీట్లు చెప్తావా అని అడిగింది
ఎంత ఎంతస్తామన్నారు
ఉంది శాలరీ కూడా నాకైతే పర్ఫెక్ట్ అని అనిపి
అవునా అయితే వెళ్ళు ఇంకా పిల్ల పిల్లలకు కూడా ఫీజు లేదు కాబట్టి పోవచ్చులే
అదే ఆలోచిస్తున్నా ఇంకా ఖాళీగా కూర్చుని మాత్రం చేసేది ఏంముంది అట్లా పోయినా కూడా కొంచెం మనీ అర్న్ చేసుకోవచ్చు కదా
ఇంతకుముందు ఏదో జాబ్ చేసినా అన్నావు కదా ఏం జాబ్ చేసినావురా
ఆ అప్పుడు అది ఇదో ఉండే అంటే నార్మల్గా ఆన్లైన్ లో చేసా
ఆన్లైన్ జాబ్సా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివా
ఆ ఆన్లైన్ లో చేసిన మాకు ఒక యాప్ వస్తుండే దాంట్లో ఆ అప్పుడు నిన్ను కూడా నీకు ఫోన్ చేసి చేస్తావా అని అడిగిన చూడు కానీ నాకు ఇప్పుడు టైం లేదని చెప్పినావ్ చూడు
అదా
ఆ
ఆ ఓకే దాంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే బాగుండా మ మరి వర్క్
ఏయ సూపర్ గా ఉంది అసలు మనీ కూడా కూర్చొని ఇంట్లో కూర్చుండ ఏముంది ఒక వన్ హవర్ ఆ అంటే మనం బరువులుత్తడం కాదు ఏం కాదు జస్ట్ వన్ అవర్ వాటికి టైం స్పెండ్ చేస్తే ఆ అయిపోతాది ఆ జాబ్ జేయినికే మంచి సాలరీ కూడా వస్తాది ఇన్ టైమ్ లో వస్తుది తెలుసా
చూ
ఇయ నువ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ట్రై చేయకపోయినావ ఇంటి
ట్రై చేస్తున్నారా కావాలి ఏదో ఒక జాబ్ చేయాలి అని అంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఇక ట్రై చేస్ స్తున్న
అయినా నువ్ ఏదైనా సిస్టమ్ ముందు కూర్చున్నా లేదా ల్యాప్టాప్ ముందు కూర్చున్నా కూడా వాళ్ళు ఓర్రే ఓర్రుడుకు వాళ్ళు ఆ చేసే వాళ్ళరికి అసలే మస్తు ఇబ్బంది అయితేవచ్చు ఇక
ఇది బయమా
అవును అవును వాళ్ళతో ఇబ్బంది ఉంది కాకపోతే ఇంకెన్ని రోజులు మా అంటే ఇగ అమ్మ నుంచి అయినా నేను ఏదోక్కటి జేయాలి
అవును ఈ అమ్మ ఈ ఆమె కూడా పోతుంది కాబట్టి పాపం ఆమె కూడా ఎండలకు కాబట్టి పందిపోవడం ఎందుకు అది ఏదో నీ పిల్లల్ని చూసుకుంటుంటే నువ్వే బయటి పోయి పని చేేసుకోవచ్చు కదా
ఆ నేనే చేస్తా
ఏం చేస్తున్నావు మరి పని అయిపోయిందా
ఆ పని అయిపోయింది బాబు కొంచెం బాగా ఏడుస్తున్నాడు తిన్నావా మరి నువ్వేం చేస్
ఏం లేదు తిని కూర్చున్నా ఊరికనే అట్లా
అవునా ఏం కర్రీ
బెండకాయ ఫ్రై చేసిన మీరేం వండిల్లు
హ్మ్మ్ మాది చికెను
ఏ అఓహో నిన్న ఫెస్టివల్ అనే తేచ్
అవును నిన్న బగార చిక్ కెనా ఇంకా చిక్ మార్నింగ్ పప్పన్నం చేసిన పులిహోర అదే తిన్నావా బ్రేక్ ఫాస్ట్ లాగా ఇక ఇప్పుడు ఈగ కరి వండాలా ఆలు ఆలు ఫ్రై చేస్తది కావచ్చు అమ్మ
వావ్ నాకైతే ఎంత ఇష్టమో తెలుసా ఆలు ఫ్రై అంటే
అవునా నాకు పప్పుచారు అంటె ఇష్టం
అయి ఈ మధ్యలో ఏటన్నా పోవాల అనిపిస్తుంది ఏదన్నా ఈవెంట్స్ కట్లా వెళ్తే బావున్నని
అవును నిన్న ఉగాది అంటె నువ్వు టెంప్ పుల్స్ వెళ్తావు టెంపుల్స్ కి బాగా వెళ్తావు కదా వెళ్ళినావేమో అనుకునా
ఏ అసలు వీలు పడలేదే బాబు పని చేసేసరికి నాకు పనింతా తీరడానికి పది అయింది టైము ఇక నాకు లేట్ అయితే పోబుద్ది కాదు టెంపుల్స్ కి అంటే ఇక నాకు అసలు ఓపికే లేకుండే మొన్న చెప్పినా కదామ్ మా బాబాయ్య వాళ్ళది గృహపవేశం పోతున్నామని
ఆ అక్కడికెళ్లి బా జరిగిందా మరి అంతా
మస్తు జరిగింది అంతా బాగా
ఆ అవును స్టేటస్ చూసినా అందరూ ఇట్లా క పప్పలేబట్టేటప్పుడు వీడియో తీసి పెట్టిళ్లు కదా వాట్సాప్ స్టేటస్ బాగున్నది చూసిన
అవునయ్య మా బాబాయ్ ఎచ్ చిన్న బాబాయ్ ఆయన ఏ గృహపవేశం చేసుకుంటుంటే రా అనంటే ఇంకా మా అత్తా మా ఆడపడుచు మేము అందరం పోయినాం ఇక మా అన్నయ్య వాళ్ళందరూ చిరు బా సెలెబ్రేట్ చేసుకున్నాం ఇక చుట్టు పోయి వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది
టైడ్ అయిపోతాం కదా ఏదన్నా అకేషన్స్ అయితే అంతే ఉంటది మొన్న మా బాబు బర్డే ఐపోయి తర్వాత కూడా నాకు అసలకు ఎంత అంటే ఒక వన్ వీక్ నుంచి రెస్ట్ లెస్ ఫీలింగ్ ఉన్నాది
మరంతే కదా మనకు చేసే వాళ్ళు ఉండరు మనమే చేసుకోవాలి చేస్క్ చేసుకొని అంతా అయి చెప్పేసరికి ఎంత చేసుకునేటప్పుడు అయినా వర్క్ కోసం అంత ఇబ్బంది పడం కూడా చేసినంక ఉంటుంది చూడు ఆ వర్క్ ఎంత దారుణం తెల్స అవంతా సర్దుకని నీట్ గా చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలు అన్ని పిండేసుకొని చేసుకోవాలంటే తల ప్రాణం తొకకొస్తాది
అవును అన్నీ ఇంకా మా హస్బెండ్ ఎ ఇంకా చాలా వరకు అవన్నీ క్లీన్ చేయడం అవి చేషడు అమ్మ ఆయన ఇద్దరు కలిసి
మరి అదే కదా మర్చ ఎందుకంటే ఏం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు ఎంతగనం మని చేస్తావు
అవును అదే ఇబ్బందిఅయితుంది ఎందుకో చిన్నబాబు బాగా ఏడుస్తున్నా ఏడుస్తున్నాడు ఇబ్బందిపెడుతునడు
దిష్టి గిట్ల తగిలింది మో చాలా మంది వచ్చారు కదా అసలే మీ చిన్న బాబ్బు చాలా క్యూట్ గా ఉంటాడు నేను చూసినా ఎంత బాగుంటాడు
ఆ అవునులే పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళని క్యారీ చేయడం మాత్రం ఇ ముగ్గురు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరినో ఇద్దరిని చూసుకోగలుగుతాను గానీ ఇంకొకళ్ళని చూసుకోలేకపోతున్నా.
తుండు కదా.
హ్మ్ వెళ్తాండు గాని ఇప్పుడు హాలిడేస్ కదా ఇంగా ఇంటి దగ్గరనే ఉం టడు కాబట్టి
ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు కదా.
హాలిడేస్ అంటే ఇప్పుడు ఫెస్టివల్ కి అప్పుడు ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అంట మళ్ళీ స్కూల్స్. ఇప్పుడు పండగ కానీ హాలిడేస్ ఇచ్చిరు అం ట
ట్వంటీ థర్డ్ నుంచా అందరికిీ మండే ఓకే ఓకే అవున అవును నాకు కూడా